హాయ్ అండి.
హాయ్ అండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఖాళీ ఇందాకే వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుని కూర్చున్నాం. మీరు
ఆ నిను కూడా ఇప్పుడే వర్క్ అన్ని కంప్లీట్ అయింది ఇట్లా కూర్చున్నా ఈ రోజు
మ్మ్ తిన్నారా అండి.
ఆ తిన్నామండి మీరు తిన్నారా.
ఆ తినేసినాము అండి
ఏంటి ఈరోజు స్పెషల్ వండారు
మాట దోసకాయ టమాట
అవున్ నార్మల్ గా దోసకాయ్ పచ్చ్ పచ్చడి కూడా చేస్తారట కాదండి.
అవునా తెలియదండి.
ఆ అదే నేను ఒక్కసారి తిన్నాను
ఉ
బాగుంటుంది అంటే నార్మల్ గా యూట్యూబ్ లో చూసాను. కాల్ రతే ఫ్రెండ్స్ కూడా బాగుంటుందని చెప్పారు ఒకసారి తిన్నా నేను కూడా బాగుంది.
అవునా చెప్పు ఆ
ఏటన్న బయటికి ఎళ్తున్నారా ఎటైనా ఏళ్లారా.
లేదండి ఎటు వెళ్ళేది లేదు. రేపు వెళ్ళాలి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి ఇంకా
వెళ్తున్నారా మీ అత్తవాళ్ళు మీ మ ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు
మా మమ్మీ వాళ్ల ఇంట్లో ఉంటున్నాండి నీను
అంటే ఏదన్నా వర్క్ మీద వెళ్తున్నారా
ఆ అంటే మా హస్బెండ్ వస్తు వస్తున్నారు సో ఇంకా ఇ వికాటే రాండి అని అంటే వెళ్తుతున్నాం ఇంకా రేపు
ఆహా ట్రిప్ కి వెళ్తున్నారా అద మీరు ఒప్పువే వెళ్తారా ఎవరనా తీసుకెళ్తారా
ఆ మా డాడీ తీసుకెళ్తారు అక్కడి నుంచి ఇంకా మా హస్బెండ్ తీసుకెళ్తారు
కాజల అయితే ట్రావెల్ చేసేటప్పుడు మీరు సింగిల్ గా ట్రావెల్ చేస్త చె సార ఎప్పుడైనా
సింగిల్ గా అంటే చేయలేదండి ఇప్పట్లో ఒకప్పుడయితే నేను సింగిల్ గానే చేసాను అ ట్రావల్
ఆహా
ప్రజెంట్ సిచ్యుయేషన్స్ సపోర్ట్ చేస్తారు నన్ను సింగిన్ ట్రావెల్ చేయనిడం
అంటే నీను పెళ్ళికి ముందు చ చాలా వరకు సిల్లిగా ట్రావెల్ చేస్తాం కాని స్కూల్ అయిన తర్వాత కొన్ని ఇయర్స్ వరకు చెయలేదు ఈ మధ్య ఒక వన్ ఇయర్ నుంచి దేను సింగిల్ గా ట్రావెల్ చేయడానికి ట్రై చేస్తున్నా
నేను పెళ్ళయ్యాక కూడా చేశానండి కానీ ఈ మధ్య కొన్ని సిచ్యువేషన్స్ నాకు అనుకూలిచ్చట్లే
అవునా
తెలగా కూడాడ నేనుంత చాలా చాలా చేశాను సింగర్ ట్రావెల్స్ గానీ ఈ మధ్య కొంచెం కొని సిచువేషన్స్ వల్ల అసలు కుదరట్లేదండి
ఇంకా ఏం సంగతులు అండి మీరుటైనా వెళ్తున్నారా
అ ఇు మనే వెతారు నవ
అవును
అ
అరే అంటే ఎన్ని డేస్ వరకు ఉంటారు మీ అక్కడే వాళ్ళ ఇంట్లో
మోస్ట్లీ టూ టు త్రీ డేస్ అండి
మే సండే వరకు మండే
హా అంతే అండి మండే రిటర్న్ అయిపోదు
లు ఉ ఎలా అండి అంటే అక్కడే ఉంటారా ఇక్కడికి వస్తారా మీ అమ్మ వాళ్ళంటి
మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నానండి కాకపోతే ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్ళక చాలా రోజులయితుంది సో నెక్స్ట్ వీక్గా అది ఉంది కదా సో ఉగాదికి తను మా ఇంటిగా వస్తాడు సో ఈ వీక్ ఆ టెన్ డేస్ చూద్దాం అని అంటే వెళ్తున్నాం
ఏ జదుకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఫోర్ డేస్ అట్లా హాలిడేస్ వస్తున్నాయి ఉగాది మధ్యలో వన్ డే గ్యాప్ మళ్ళా ఒకకాడే రంజాన్ తర్వాత సాటర్డే సంండే అట్లా వస్తున్నాయి
అవునా ఏమో చూడలేదండి నేను
లాంగ్ వీకెండ్ వస్తుంది ఆల్మోస్ట్
అ అయితే మంచిగా ఏటన్నా ప్లాన్ చేయాలి ఈ సరనా మీర ఎప్పుడైనా పాపికొండలు వెళ్లారా
వెళ్ళాలి అనుకుం ఈ మధ్య వెళ్ళడానికి ట్రై చేసుకుంటాము అక్కడికి
వెళ్ళండి ఆ భద్రాచలం బావుంటది చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు మీరు
ఆ ఏప్పుడు చాల రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాం వెళ్ళాలి వెళ్ళాలని మా హస్బెండ్ క్ ఏమో కుదరట్లేదు దు ఈ మేము అటే అనుకుంటున్నాం ఈ స ఉగాదికి హాలిడేస్ వస్తున్నాయి కదా భద్రాచలం వెళ్లి అట్లనే అటు కూడా వెళ్ళాలి అనుకుంటున్నాం ఇంక చూడాలి
ఆ ఆ ఏంటండి
ఇక చూడాలి ఇక ప్లాన్ ఏమైతదో వెళ్ళాలి అనుకుంటానమ్
వెల్ళండి ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా బోటింగ్ కూడా చాలా బాగుంటది మీకు ఆ రివర్ మధ్యలో వెళ్తంటే వేరే లెవెల్ ఫీల్ ఉంటదండి బాగుంటది వన్ డే మొత్తం బోటింగే ఉంటది ఇంకా నైట్ స్టే కూడా ఉంది అక్కడ నైట్ స్టే కూడా స్టార్ట్ చేశారు ఈ మధ్యల
అవున అయితే ట్రై చేస్తాము వెల్ నైట్ స్టే చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వెళ్ళనికి ప్లాన్ కావాలి సర కన్ఫం కావాలి
ప్లాన్ చేస్ తీసుకుని వెళ్ళండి మంచిగా వన్ డే స్టే చేసేసి చిన్నిగా చిన్నిగా రిటన్ అవ్వండి
హో హోటా ఏంట్ అక్కడ
హోటల్స్ ఎం ఉండవ్ అది మొత్తం కొండ ప్రాంతం అనిమాట కొండల మధ్య లో నుంచి రివర్ వెళ్తా ఉంటది
సో ఆ అక్కడ కొన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయండి ఫస్ట్ మీరు ఎక్కగానే ఆ మీకు బ్రేక్ఫాస్ట్ కానీ చి వాళ్ళే చూసుకుంటారు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాలి మీరు అక్కడికి ఎట్లా అంటే సిక్స్ లోపు అక్కడికి ఎల్ వెళ్ళాలి లాంచెస్ బోట్ లాంచెస్ దగ్గరికి పర్ హెడ్ న తెలిసి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ మధ్యలో కాస్ట్ చేస్తారు
ఒకే
కాల్ చేస్తారు ఫుడ్ లంచ్ వాళ్ళదే డిన్నర్ కూడా వాళ్ళదే ఉంటది
అవున ఓకే
స్టే నేను చేయలేద ఆండీ ఈవినింగ్ కి రిటర్ అయిపోయా నాకు అక్కడ అంటే అప్పుడు లేదు నేను వెళ్ళినప్పుడు ఫెస్ట్ సిలిటీ లేదన్
ఒకవేళ నైట్ స్టే చేస్తే మనం ఏ అక్కడ ఏం ఎక్కడ ఉండొచ్చు
అక్కడే ఏం చేస్తారంటే అండి కొండల మధ్యల నుంచి తీసుకెళ్ళలేటప్పుడు కొన్ని కొన్ని పాయ్ ట్స్ ఉంటాయిడి అంటే గ్రామాలుంటాయి అక్కడ ఇప్పటికి కరెంట్ లేకుండా అవ్ ఊర్లు బతుకుతున్నాయి
ఒకే ఆహా విన్నాను విన్నాను అవును విన్నాను
బొమ్మలు చేసి అమ్ముతా ఉంటారు అక్కడ ఒక టెంపుల్ కూడా ఉంటది ఆ గుహలోపల ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటది బాగుంటది టెంపుల్ కూడా మళ్ళీ తర్వాత ఏమైతుంటే ఒక డెడ్ ఎండ్ వస్తదండి ఇక అక్కడ నుంచి రూట్ వేరేక వెళ్తుది సో ఒక డెడ్ ఎండ్ గ్రాంగానే అక్కడ ఒక సేమ్ మీరు బీచ్ క వెళ్తే ఎట్లుంట సేమ్ అంతే ఉంటది అక్కడ కొన్ని టెన్ సేస్ టెన్ సేసేసి అక్కడ స్టేయి ఇచ్చార అండి ఇప్పుడు ట్రెక్కింగ్ వెళ్తారు కదా మీరు ట్రెక్కింగ్ వెళ్ళినప్పుడు మీకు క్యామ్ ఇస్తారు కదా క్యాంప్స్ సేమ్ ఇంకా అలానే తయారయ్య హోటల్స్ అవి ఇవి అయితే ఎక్స్పెక్ట్ చెయకండి
అహు
లైట్స్ కూడా నాకు తెలిసి కష్టమే అనుకుంటుర క్యాంప్ ఫైయరే ఇంకా
ఉహు
ఏమైనా లైట్స్ జనరేటర్ ఆ లేకపోతే సోలార్ ఎనర్జీ వల్ల ఏమైనా లైట్స్ పెడితే పెట్టచ్చు ఏమో
అంటే బ మన మొబైల్స్ సిగ్నల్స్ ఉంటాయా
సిగ్నల్స్ అసల్ ఉండవండి కంప్లీట్ ఇట్లీ డెడ్ అసలు ఫోన్ అనేది వాడమ్ కుదరద్ నీకు
ఇక కరెంట్ ఉండదు అంటే ఇక ఆల్మోస్ట్ ఏము ఉండదు అన్నట్టే ఇక
సిగ్నల్స్ అనే ఎక్స్పెక్ట్ చేయొద్దు మీరు మళ్ళీ మీరు రిటర్న్ వ చ్చేసి ఒక టూ త్రీ కిలోమీటర్స్ తర్వాతే అనుకుంటాను తెలిసి కానీ ఈ ఫ్యామిలీతో ఏల్ అదే లిటరల్లీ అబ్బా అంత బాగా స్పెండ్ చేయొచ్చు అంటే అంత బాగా స్పెండ్ చేయొచ్చు మిమ్మ ఫ్యామిలీ తోటి వెళ్ళామండి సీరియస్గా ఒక వన్ డే అంత మా వొళ్ల పోన్లే పని చేయలేదు బాగా ఎంజాయ్ చేసి ఉండే ఆ ఫోటోషూట్ కూడా మంచి స్పాట్స్ ఉంటాయి మొత్తం గ్రీనరీగా అండ్ అక్కడ మీకు డిఫరెంట్ టైప్స్ ఆ ఫుడ్ దొరుకుతుంది బాంబో చికెన్ బాంబో బిర్యానీ అనేసేసి కాస్ట్ కూడా గట్ గట్టిగానే చెప్తారు మీకు రెస్ట్ ఆ కాకపోతే మళ్ళీ అంటే రెస్ట్ రెస్టారెంట్స్ లాగా లాగా స్టోర్ చేసి కాదు మీకు అక్కడికక్కడ రెడీ చేసి ఇస్తారు ఎంబటే
ఉహు అవునా ఫైజి ఇస్తామయి
కాస్ట్ అయితే అసలు వర్త్ అనిపించదు బట్ ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు అదొక మంచి ఎంజాయ్మెంట్ మూమెంట్ అనమాట ఫుడ్ కూడా వాళ్ళే పెడతారు మళ్ళీ టీ వాళ్ళే ఇస్తారు అట్లా కొంచెం మంచిగా ఫ్యామిలీ అం అందరు కలిసి వెళ్ళండి మస్త్ ఎంజాయ్ చేస్తారు ఫుల్ టైం పాస్
ఆ వెళ్ళ నీకి ట్రై చేస్తాం
ఉ వెళ్ళండి
పిల్లలమను చాలా వరకు వెళ్ళనికి కుదరట్లేదు ఎప్పుడు
ఉ
అట్లానే భద్రాచలం రామాలయం కూడా వెళ్తే అక్కడికి కూడా వెళ్ళాలి ఏ అనుకుంటున్నాం
అక్కడికి వెళ్ళినప్పుడు పరమశాల విజిట్ చేసిరండి భద్రాచలం వెళ్తే మీ మీ భద్రాచలం వెళ్తే పర్మశాల భద్రాచలం లో రూమ్ తీసుకోండి నైట్ ఇగా అక్కడ స్టే చేసేసి పర్మశాల ఉన్న అది చూసుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ ఇటు వెళ్ళండి
ఆ ఆ లేదు మాకు రిలేషన్స్ ఉన్నారు అక్కడ తెలిసిన వాళ్ళు
ఆ ఇంకేనండి మరి సూపర్ కదా వెళ్ళేయండి
వెళ్ళాలి అదే వాళ్ళు రండి రండి అంటున్నారు మహాబ్ హస్బెండ్ కేమో కుదరడం లే
ఉహు
ఉన్నాయి ట్రై చేయ్యాలి ఎట్లా చేసి పక్కా వెళ్ళనికి ట్రై చేయాలి
ఉ ట్రై అంట
అరే అండి
ఉ